ఎవరండి మాట్లాడేది
ఏనా అడి నీ నడి
అవునా నేనా నేను కూడా మనిషిన అండి
అవునండి ఏం చేస్తున్నారుండి
లేదండి లైఫ్ అంతా ఎటట పోతుంది మొత్తం డిప్రెషన్ పోతుంది డిప్రెషన్
ఎందుకండి అలా డిప్రెషన్ లోకి పోతున్నారు అలా పోకూడదు కదా
ఏం లేదండి మేము టెన్త్ లో ఉన్నప్పుడు కరోనా వచ్చిందండి అప్పుడు డిప్రెషన్ లో పోయినామండి ఇంటర్ ఎగ్జామ్స్ కరోనాలో రాసాం ఆ కరోనా కరోనాలో కూడా ఎగ్జామ్స్ అలానే అయినాయియండి మళ్ళీ ఇప్పుడు జాబ్ వచ్చే టైంకి మళ్ళీ లాక్ డౌన్ అంటున్నారుారండి వరల్డ్ వార్ త్రీ అంటున్నారండి ఏంటేంటో అంటున్నారండి
ఏం కాదండి అలా భయపడకండి ఏద మనం మంచి కోసమే అనుకోండి ఇంకా మంచిది వెయిట్ చేస్తుందేమో మీకోసం
ఇంేం వెయిట్ చేస్తుందండి బల్ళ వర త్రీ ఇస్తుంటే అందరం చచ్చిపోతుంటే ఇంకా మంచిదంట మంచిది
అంటే తొందరలోనే తొందరలోనే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతదేమో శాంతియుత సమావేశాలు జరుగుతే
ఇప్పుడు ఇప్పుడు మనం గాంధీజీ బాటలు నడిస్తే కుదరదండి. ఒక చంప చూపియాల్సిన అవసరం లేదండి తిరిగి కొట్టాల్సిన సమయం అండి ఇది
అది కూడా కరెక్టే అండి.
అలాం డి అలాంటి జనరేషన్ లో అలాంటి తరతరాల్లో ఉన్నామండి
అవునండి.
ఇంకా ఏం చేస్తున్నారండి మీరు
నేనేం లేదండి వుత్తిగానే తిరుగుతున్న ఆటో ఇటు
ఎందుకండి కాల్ నొస్తాయ్ తిరుగకండి
ఏం లేదండి బోర్ కొడుతుంది ఏమన మాట్లాడదామంటే అందరు బిజీగానే ఉన్నారు ఇలా
అవునండి అవునండి మనుషులందరూ నిజంగా బిజీగా అయిపోతున్నారండి.
అవునండి ఈ ఫోన్ ఉంటే పక్కన మనుషులు న్న కూడా కనిపిచ్చరండి
అవునండి నిజంగానే కొంతమంది నిజంగానే ఫోన్ మాట్లాడ తనే ఉంటారండి ఎందుకు మాట్లాడు తారో ఏమో అండి అర్ దమే కాదం డి
అవునండి
మధ్య కాలంలో మనుషులు మనుషుల కన్నా ఫోన్లతో ఎక్కువ ఫ్రెండ్షిప్ జేస్తున్నారండి.
మనుషులను అసలు పట్టించుకోవట్లేదండి మొత్తం ఫోన్స్ తోనే అండి. పక్కనోడు చచ్చినా బత్కినా సంబంధం లేదండి ఫోను నా రీల్స్ నా జీవితం అ కుట్నారండి అందరూ
ఆ ఫోన్ వల్ల ఏం ఉపయోగం ఉందో లేదో కానీ ఈ ఫోన్ వల్ల చాలా మంది ఇన్ఫ్లుయన్స్ అయ్యి చనిపోతున్నారు వంట క ఖరాబ్ అయిపోతున్నారు చెడిపోతున్నారు మం చి అనేది లేదండి ఈ కాలం లో ఏదైనా చెడుని
టే అండి
చెడు బ చెడును బాగా అందరు హ్యాబిటాట్ చేసుకుంటున్నారండి ఇంటో ఏమో నాకు నాకు తెలిసి ఆ రీల్స్ ఇన్స్టాగ్రామ్స్ కి ఇట్లా ప్రీమియం పెట్టాలండి యూట్యూబ్ కి పెట్టినట్టు అప్పుడే అందరు దారులోకొస్తారండి
స్ ఉంటే తెచ్చుకోవాల ఆలోచిద్దాంమండి. మన చేంజ్
అంటే ఆ మార్కు మామకి కాల్ జేసి చెప్పమం టరా నన్ను.
అలా కాదండి ఫస్ట్ మార్పు మనలో మోర్పా ఆ మో దలవ్వాలండి.
నేను అనేది మార్పు అనట్లేదండి మార్కు మామ అంటున్నాఅండి.
ఆహ్
మార్కుమావా
ఓహో ఓఓ
తారు ఏంటండి నిజంగనే అండి.
అది కూడా కరెక్టే అండి. ఓకే అండి మీరు ఒకసారి ఆ ట్విస్ట్ ఆ ట్వి ట్విట్టర్ లో ట్విస్ట్ చేస్తూ చేస్తూ ఆ ట్రై చేేద్దాం అండి. వాడికి అక్కడి వరకి రీచ్ అవ్వాలి.
ట్విట్స్
ట్విస్ట్ ట్విస్ట్
ట్విట్స్ కాదండి. అది ట్వీట్ అండి.
ఓ స్వారీ అది
ఏంటండి మీరు కాల్స్ మాట్లాడి మాట్లాడి పదాలన్నీ మర్చిపోయారా అండి.
తెలుగే మర్చిపోయానండి నేను.
అందుకే అండి తెలుగు పక్కవారు తెలుగులో ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు నవ్వకూడదండి, అప్పుడప్పుడు ఇలా అయితదండి.
నేను ఎప్పుడు నవ్వనండి మా మా సీనియర్ ఒక ఆమె ఉంటుంది అంతా ఊకే నన్ను ఎక్కి
మా సీనియర్ కాదండి. మా జూనియర్ ఒకామే ఉంటదండి రెడ్డి అని ఆమే ఎక్కిరిస్తదండి నన్ను.
అవునా అండి నైస్
ఆ ఆమె ఆమె ఎక్కిరిస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా నవ్వుతదండి సిగ్గు లేకుండా ఇయ్యో
అలా అనకూడదండి. ఆ అమ్మాయి ఏ విషయం దేని గురించి నవ్విందో
అంటే సిగ్గు ఇన్ ద సెన్స్ ఆమే ఆమే సిగ్గు అంటే సిగ్గు లైక్ వాటర్ షైనెస్ అండి ఏమన్నా చూసి సిగ్గుపడతరు కదా అండి అలా అండి. మీరు మీరు మీరు ఎలా మీరు తప్పుగా అర్ధం చేేసుకుంటే నాకు తెలిదండి
లేదండి నేను ఎక్పోయి తప్పుగా అర్ధం చేసుకోను నేను చాలా మంచిదాన్ని
అవునండి చూసానండి బానే
అవునా అండ బక్ నింత తెల్ సా అంట
అవునండి మీరు తెలియకపోతే నేను మీతో కాల్ మాట్లాడతా అండి మీరు తెలిస్తేనే కదా లిఫ్ట్ చేసింది మీ తెలియపోతే క కాల్ డైరెక్ట్ మీ కట్ చేస్త చలానండి
ఆవునానేవికి ఎప్పుడు కనిపించలేద మీరు ఎక్కడ భూమి మీదనే ఉంటారా ఆకాశంలో ఉంటారా అదే అండి అందుకే
ే అండి మీకు పైన పైన ఉంటాయంండి మీకు
నేను పై నుంచిి దిగ దియవలసిన దేవతలు కనిపించారండి నాకు
అవునా అండి నేనైతే రాలేదండి నేనైతే మా మమ్మీ కడుపులో నుంచి వస్తానండి
అచ్చా అవునా అంటడి నేను మీద దివి నుంచి దిగి వచ్చార అనుకుంటున్ననడి
ఏమో అండి తెలీయదుండి అట్లా కూడా రావచ్చు నచ్చండి మేబీ మీరు నాతో జాగ్రత్తగా ఉండాలి అప్పుడు నేను దేవతా అయనానుకో మీకు అప్పుడు వరాలు కావాలి కదండి సో నా
మీరు దేవతలు మనుషుళ్ళండి అలా వరాలు ఇలా అడగంగానే తీరుస్తారు ఏం ఆశించరు భక్తుల దగ్గర
అవునండి ఏం ఏం ఆశించ అండి భక్తులచ్చి దేవుడా నాకు అది కావాలి దేవుడా ఇది నాకు కావాలి అనుడు తప్ప దేవుడా నువ్వు బాగున్నావా నువ్వు తిన్నవా ఎవరు అడగరండి దేవుళ్ళని పాప పం
అది దేవుడు అండి దేవుడు దే అందర మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవారు కదండి
మరి ఆయనకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఆయన ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారండి మనం మన ప్రాబ్లమ్స్ చెప్తే
కానీ మనం చెప్పుకున్నట్టు దేవుడు మనతో చెప్పుకోవట్లేదు కదండి
చెప్పుకోవడం అంటే ఇప్పుడు మన నేచరు మన ఇట్లానే చూపిస్తారండి ప్రాబ్లమ్స్ అంటే దేవుడు మనకు నిజంగా కనిపిస్తే ఇంకా మనం ఉండమండి ఇంకా
మరొకవేళ దేవుడు మనకు చెప్పే ప్రాబ్లమ్స్ కి మీరు సొల్యూషన్ ఎట్లా చెప్తారండి
ఏంటండి అర్ధం కాలేద
ఇప్పుడు ఒకవేళ దేవుడు తన ప్రాబ్లమ్స్ మనతో షేర్ చేసుకుంటే దానికి సొల్యూషన్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు
అప్పుడు చూద్దామండి చెప్పినప్పుడు ఇప్పుడు ఎలా సడన్ గా అడిగితే నేన ఎలా చెప్తానండి నేను నేనేమన్నా దేవుడినా
అంటే ఒక
అంటే ఇప్పుడు మనం క్రిటికల్ థింకింగ్ చేసి దాని గురించి చర్చిద్దామండి తర్వాత ఎప్పుడైనా గెట్టిగా ఆలోచించి
అంత ఎందుకండి మీరు మిమ్మల్ని చూస్తే చాలా షార్ప్ పర్సన్స్ లా
అవునా అండి థ్యాంక్ యూ అండి మీరు కూడా నా అప్పుడప్పుడు అలా అనిపిస్తారండి మరి
అప్పుడప్పుడేనా
అవునండి సరే అండి మరి
సరే అండ్
బాయ్ అండి
బాయ్ అండి జాగ్రత్త అండి
ఒకే అండి బాయ్ టాటా
బాయ్